హలో హా హాయ్
కాన్ క ల ఏం కట్ చేసినారా లేదంటే అదే కట్ అయిపోయిందా
అంటే మీరేం మాట్లాడలేదు సిగ్నల్ కట్టయమ సిగ్నల్ ప్రాబ్లం
ఆ అదే నాకు వాయిస్ విన్పియలేదు ఏమి ఎ ఎనినికి లేదు
నక్ అలానే విళబేద హలో హలో అన్నానా అంగ ఏదో మాట్లాడతారులే ఏదో పనులో ఉన్నారులే అనుకున్నా అదే కట్టాయ మరి
ఆహ అదంతా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు
హ
ఆహ వేస్ట్ అయిపోయింది ఏం చేస్తున్నారు అంతా బాగున్నారా అందరు
ఆ అంతామవున్న ఆ
ఆబ
తినారా
తిన్నాను మీరు తిన్నారా ఏం తి న్నారు
ఒప్పు అన్నం
ఆఆ
క్కస్ ఇంకేంటి ఏం చేస్తున్నారుహా హా బాగుంది కొంచెం జలుబు చేసింది
ఆ ఆ హాస్పిటల్కి వెళ్ళలేదా
దానిళ్ీ ఉత్త త్త జలుబే కదా అని
ఆ సిరప్లు ఏమన్నా వాడుతున్నా
ఆ
సిరప్ సిరప్ ఏ మన్నా వాడతాన్నావా టానిక్
ఆ సిరప్ వాడతాన్న స్టు
అ ఇంకేం చేస్తున్నా ఇంట్లో పని అంతా అయిపోయిందా
బైపడ్న
పాప ఏడుస్తాందా హలో హలో హలో